బాన్నవా
హ్‌ హ్ హ్ బావున్నా నువ్వు బావున్నవా
బావున్నా తిన్నరా
తిన్నాగా నువ్ తిన్నావా
ఏం చేస్తున్నాం మేము రోడ్లో పరుగెత్కుంటా పోతన్నాం నెట్ సెంటర్ కాడి ఆ పోతే లేదు క్లోజ్ చేసారు
వేరే దగ్గర తెలుసా
వేరే దగ్గర గేట్ అవతల పోవాలా అదే ట్రైన్ అదే ఏంది రైల్వే గేట్
ఉమం
అవు తలకి పోయి అడగాలి ఇప్పుడు అది గేట్ వేస్తున్నారు
అయ్యో అయ్యో తిమారా
తినలేదు
తినకుండానే పరిగిస్తాన్నారా
ఆ
తినకుండానే పరిగెత్తునారా
తినకుండానే ఇంకేం చేయాలి ఆకలి వేస్తుంది టిఫిన్ షాప్లు క్లోజ్ లో ఉన్నాయి ఆ రోడ్ లోకి పోయిడి ఆడ కూడా క్లోజ్ లో ఉంది
బయటికి వచ్చేది కూడా
ఏమే ఏంది గొడవ బయట ఆడ కూడా క్లోజ్ లో ఉంది ఒక్క టైం ఉంది ఆడ బాగుండదు పిట్టి పిట్టివి వేస్తారు తిన్న తిన్నట్
హ్మ్మ్
బస్ స్టాప్ ఏటే కానీ
అయ్యో కొంచెం ముందుగా అన్నా బయటకు వచ్చుంటే ఏదో ఒక టిఫిన్ షాప్స్ అన్నా ఉండేటివి కదా
ఉంటుంద ఈరోజు జిరాక్స్ సెంటరు
నిన్న ఉన్నాయి
నిన్న కాదు ఈరోజు
ఈ రోజు ఉంటాయి ఈ నెట్ సెంటర్క ఏమి వాటికి
నాట్సెంటర్లు ఉంటాయంట ఏమో మళ్ళీ అమ్మ మా రోడ్లే వెంట లేదుక్కడ ఇ ట్రైన్ పోతంది ఆ పోతమా వే ట్రైన్ పోతంది అది పోతనే
హ్మ్మ్ చూసుకొని దాటండి ఆ ఇప్పుడే పోండదిన్న
నాకు మే బోండా
అయ్యో ఏం చేద్దాం రండి పెడతా
బిర్యానీ చేస్తున్నారు మధ్యాహ్నానికి పొయ్యి పెట్టి ధమ్ బిర్యానీ అనా చేస్తే బాగుండు మాములు బిర్యానీ బదులు
మే ఆసకు హద్దు హద్దు ఉండాలి గాయిత్రీ అది పిజి
పీజీ నే
గాయి
స్వీట్ బిర్యానీ చూపిస్తున్నాడట ఆ యన్నా
ఓ నిన్న రంజాన్
కుట్టి వస్తంది అంట ఇంటికాడ ఇమి కూడా చికెన్ ఎతుకొని వస్తుందంట అది నైట్కి తింటాం
సరే మంచిది కొంచెం ఈ రోజన్నా ప్రశాంతంగా తినండి
ఆ
అన్నం ఎక్కువ పెట్టుకొచ్చుకని చికెన్ తో తినేసే
ఇప్పుడు తినేసి నైట్కి వచ్చి అన్నం పెట్టకాపోయి
ఉ సరే
ఆ
గయి స్టైల్ స్ట స్టైల్ సినిమా కావాలనే
చూడుమే
చాలా బాధగా ఉంది చూస్తా అంటే కంటిలో నీళ్ళు కారుత ఉన్నాయి
ఇ బ బాగా అయ్యన్ సినిమా అంత ఎమోషనల్గా ఉంద
అంతే బాధగా ఉంది వాళ్ళ అమ్మని వాడు కొట్టేస్తాడు కదా అదే వాళ్ళు ఇద్దరు ట్రైన్ లో తప్పిపోతారు కదా ఆడ ఆడు ఉంది బాధగా ఉంది
అ పుల్ళగా పోతనే ఉన్నాయి ఇడ ట్రాక్టర్లు కార్లు
మా చూసుకొని దాటండి
చిన్నగానే పోతంలే రెస్ట్ ఇల్ల
య రాఘవ వాళ్ళ అమ్మ చచ్చిపోయింది మే
ఏం రచ్చి బిబి
రాఘవ వాళ్ళ మమ్మీ
చై పేజ్ నెంబర్ మళ్లే గడ
ఆ ఏపిచ్చేస్తారు
నువ్వు ఎవరిని అడగలేదు కదా ఏపి మనీి
నిన్ నిన్ను అడిగాను వాళ్ళు ఎవరు అని చెప్పినారు
ఆ
నిన్న మొన్న అడిగితే వాళ్ళు ఎవరు రావని చెప్పినన్నారు మే వాళ్ళ దగ్గర సిస్టమ్లు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి రావం
ఈ
ఇంకా వాళ్ళు రాడి దానికి ఇంకా మనం ప్రాసెస్ ఏం చెప్తాం ఇట్లా చేయండి ఇట్లా చేయండి అన్న కూడా రాద్ ఏదనే చెప్తారు వాళ్ళంతే ఇంగ
తనే ఉన్నాయ్ బైదస్
మే నిదానంగా దాట్టుకోగాయి నిదానంగా దాటండి చూసుకొని ముందు వెనకాల చూసుకొని దటండి
ఎట్టోచ్చినన్ తెల్సా పిచ్చోళ్ల తిన్న ముడులు కట్టుకొని ప్ర స నన్న నిటికి దువ్వి ముడిగట్ జెడా నిన్న గట్న పిచ్చి పిచ్చిగా ఉంది
ఏం మరావాల
భయం కరంగా వచ్చాము బయటికి టావాష్
డ్రెస్లో డ్రెస్లోనే నైట్ డ్రెస్ లేనా
నైట్ డ్రెస్
హుమ్ బా మీరు ఫ్యాషన్ షోకి పోవాల్సినోళ్ళు
నైట్ డ్రెస్ లు కూడ లెవ్ బీరువాలో ఎం చేస్తివి
నువ్ఆపు
ఏం చేస్తున్నారు అంకుల్ అంటి షాప్ పెట్టినారా
పెట్టినారుగా ఇ వ ఇ అక్కడ కూడా గ్యాస్ లేదు ఈ రోజు ఇంటికాన్నుచ్చే అన్నం చేస్ కొపోయారు పొయ్యి పెట్టి అన్నం చేసుకొని
ఓహో
గ్యాస్ అయిపోయింది ఏం చేయాల ఏం ఫార్మసీ
జాయ్ ఫార్మసి అంట
హుమ్ జాయ్
అన్నిీ క్లోజ్ లో ఉన్నాయి ఈరోోజు
లేవా నెట్ సెంటర్ లు
ఆ
లేవా నెట్ సెంటర్లు అం
లేేదను గుంటా ఉంది ఉంది అనుకుంటున్న చెప్పులు ఒదిలిన్నారుా బయటా చానా షాపులు క్లోజ్ లో ఉన్నాయి
ఆదివారం కదాగాయి చాలా మంది కొంతమంది పెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది పెట్టనోళ్ళు ఉంటారు నార్మల్ లుగా అయితే పెడతారు చానా వరకు
ఏ పెట్నాారులే
హుమ్
ఆ ఈడే ఎం చేస్తి ఈడే మనం తిసుకుంది ఆ రోజు ఈడే బయట కురచ్చునంగా ఆగు హ్మ్
సినిమా ఎవర్రా మార్చింది
నెక్ సీట్ ఇందెంది ఇది కాదండం ఇదోటే మనం వచ్చిందండి
ఏం బోర్డు లేదా ఏమి అక్కడ
ఉంది జిరాక్స్ ఆ ఇది కాదే మనం మొన్న వచ్చిందందంటే
పైసా లలో ఆ టీవీ చూస్తా ఉండారు అందరూ
వీడా వెపసేట్టుకో అమ్మవారు కి చీర కడతంలే అట్లా కట్టినారు
హ్మ్
అమ్మవారి కాదా నువ్ చూడు అమ్మవారిది ఆ ఏది వరలక్ష్మీ వ్రతం చేసినప్పుడు తల తీసుకుంటారు కదా
ఉహ్ ఉహ్
అట్లా పెట్టేసి చీర కట్టేసి అంతా డెకరేట్ చేసారు ఆ చెట్టుకు
ఓకే చెట్టుకా
ఆ బలేకట్టార్ తెలుసా చీరా
ఎగ్జాము రేపు ఆఫ్టర్నూన్ అంట కదా
రేపు
ఆఫ్టర్నూన్
ఈడ అది ల్యాబ్ రేపు ఆఫటర్నూనే ఎగ్జామ్
హు హ్
గ్రూప్ లో పెట్టారు కదా మెసేజ్ చూడ్లేదా
పెట్టినార్ అదే చెప్తున్నా రేపు ఆఫ్టర్నూన్ అంటా కదా అని
హ్మ్ మధ్యాహ్నానికి ఏం చేస్తున్నావ్
మునక్కాయి పులుసు గై
అబ్బా మీ పులుసు రాత్రి ఒక్ కూర చేసారు పిజిలో భయంకరమైన పులుపు
వాళ్ చేసిన్దానికి నేనే ఏం చేసేది
ఆ చెప్పతాన
ఉమ్ పులుపు ఇంకా ఇల్లు పులుపులు ఎక్కువగా ఛేస్తారులే
క్వీ
ఎండల గాయికి నార్మల్ గా లేవు తెలుస్ సా అసలు ఇప్పుటికి ఇంకా మనకు పూర్తిగా ఎండాకాలం స్టార్ట్ కాలేదు ఎండాకాలం స్టార్ట్ అయితే ఇం ఇంకా చచ్చామే మనం సేమ్ అప్పుడు చూడాలే దేవుడు కనిపిస్తాడు
చాలా మందిన్నారు లోపలా ఇడా
అయ్యో అవునా ఎందా ఆ
ఆ నేర్పిస్తారో లేదా పేజ్ నంబర్
ఏపిస్తార్లే చెప్పండి పేజ్ నెంబర్ లేపిండన్న కరెక్ట్ అలైన్మెంట్ లో ఉందా లేదొ ఒకసారి చూసెసి పేజ్ నెంబర్లన్ని ఎసేసి కావాలో చేపించుకొని వచ్చేసేయి అన్ని ఇప్పుడే చూసుకోండిమే ఆ పిల్ల మళ్ళీ బుక్ చే పించాలి కదా
అవును
కరెక్ట్ గా అన్ని మళ్ళీ ఆయన ఇది లేదు అది లేదు అన్నారంట ఒక్క రోజు ఇ లేట్ అయి ప్చ్ ఒక రోజుకి మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తాది
ఇంకేంటి
ఊమ్ ఇంకేంటిగాయి విశేషాలు
విశేషాలు ఏమి లేవ్ మొన్నటిచ్చి మాట్లాడుత పన్నింనంగదా విశేషాలన్ని
ఉహ్ హ్ నిజంగానే
ఆ అదే చికెన్ తెచ్చుకోలె ఈ రోజు చికెన్ తెచ్చకోలేదు ఈ రోజు సండేగద
తెచ్చుకోల అంగటికాడ ఇంక చికెనె కదా మునక్కాయ పులుసే
ఇంకేం లే షాప్ లో ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పోయి
ఆ అబ నువ్ వట్ట అనుకుంటున్నవన్ నేన్ తింటా హహ్
సరే లె ఇంకేమి మాగీడ లేట్ అవుతుంది లోపలి పోయి అడగాల ఉంట బాయ్ ఆ
బయ్